హలో
ఆ ఇప్పుడు వినిపిస్తాందా
ఆ వినిపిస్తుంది చెప్పు
ఆ నేం చెతాను ఏం లేదు ఖళీ
ఉహు కాదు నాకు కొడుకులు వేస్తే పట్టుకొని వటి బయటకు వచ్చిన
ఆహా ఎత్తుకనే ఉన్నావా
ఆ అట్లా లెవెన్ మంత్స్ నడుస్తా అండి ఇప్పుడే కొంచెం
ఆ అంత తొందర ననే ఆస్తా తడా
నతండి దీన దీన టెన్ మంత్స్ నుంచి నతాండి
ఆహా మా పిల్లలైతే ఇద్దరు వన్ ఇయర్ దాటే వరకు కూడా నడవలే
అవునా టెన్ మంత్స్ వడ్డాయి టెన్ మంత్స్ టెన్ మంత్స్ పడ్డాక వన్ వీకే నడిచండడిని
మ
ఇప్పుడు ఎంత అలో ఏజెస్
ఫై బాబు టటు
ఆ చిన్నలే
ఊ భై మమీబ్ బాయి అంటే నువ్వు ఇప్పుడు బయటకి వస్తానే నీ ఫోన్ సిగ్నల్ వస్తా న ఇంట్లోంటే వస్తలేదు మా ఫ్రెండ్ కూడా చెప్పింది నీ వాయిస్ క్లారిటీ లేదని
నీ వయిసా
నీది నీ నెంబర్ నుంచిలా వచ్చింది
మీ మీ ఫ్రెండ్ ఎవరు
ఒక ఆమె నీతో మాట్లాడినా అని చెప్పింది కదా నన్ నింబారు ఇచ్చిన అని చెప్ప పింది బిందు గ్రూప్ ఇప్పుల దూరనువామ్మంది
నా మెసజ్లి నన్ అ తర్ మాట్లాడలే
ఆహా కల్పన అనే ఉంటది బానోతో బూకెనో కల్పన
అవునా లేదు నేను మాట్లాడలేదు
అయితే ఆమె ని నేను ఒక ఆమెతో మా అట్లాన్నా ఆమకు నీ నెంబర్ ఇచ్చినా నేను కూడా ఫోన్ చేస్తే సిగ్నల్ అలవట్లే అని అన్నాది ఖాళ ఎత్త కూడాఊడా ఆన్సర్ అయితలేదు అని చెప్పింది
లేదు లేదు నాకెవరు ఏయలే నేను నీకు నీకున్న ఇంకొక ఆ మెసేరి అనే టమకు ఇద్దరిక కాంటాక్ట్ అయ్యా
ఆహా ఎన్ని కాల్సైనయ్ మరీ
రొండె నీతొన్ ఒక్కటా ఫస్టా ఆమెకి మ్ ఇప్పుడు మళ్ళా ఆమెకు ఒక్సారి సిన అంతే మళ్ళా ఇంతలోపే బాబులేసిండు ఈనతోని సరిపోతాంది ఆమెకు డ బాబున్నడట
మొత్తం హౌస్ వైఫ్ కె యూస్ఫుల్
ఆ
ఆ ఆ ఇప్పుడు నేను కూడా మాట్లాడినయ్ ఇద్దరు ముగ్గురు తోటి వాళ్ళు కూడ్ అందరు హౌస్ వైఫ్ లేనాట
మ్ హ్మ్ ఎన్ని మాట్లాడిన
ఒక ఫోర్ ఫైవ్ యస్నా కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు నీతోటి మాట్లాడిన రెండు కాల్స్ ఏమో కట్ అయిపోయినాయి అవి చిక్న లేకా అయి వాళు కౌంట్ చెస్తారో ఏం చెస్తార్ ఇట్లా ఒకవేళ మిస్ అయినాయి లెక్కలక్ రావు అన్నారు కదా గ్రూప్ లోక వీడియో పిచినప్పుడు ఇంగ తెలివద్ చూద్దాము మళ్ళీ కాళ్ఏతే నువ్వు బయటండే మాట్లాడు ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గ ఉన్నావా అత్తమ్మ వాళ్ళ దగ్గర్న
అత్తమ్మావాలింటి దగ్గర్నే
ఆహా
మ్ ఎండలు కొడతాన్నయ్ ఫుల్ తిరుగుతానం బయట
ఉగ్గు తిన్పిస్తానవా
ఉగ్గు గాద్ ఆయన అన్నమే తింటడు
అబ్బా మీ బాబు బాగ ఫాస్ట్ ఉన్నడు
అన్నమే తింటాడ్ పొద్దున అన్నం పొద్దున తినిపిస్తా మళ్ళీ నైట్ సిక్స్
చైని ఆహా చెర్లక్ వెట్టవా
సెర్లాకి అవ్వి అలవాట్లేవ్ ఇగ
అబ్బా మంచి పన్ చేష్ చిన్న సిక్స్ మంత్స్ నుంచి పెట్టలే
సిక్స్ మంత్స్ నుంచి ఒకసారి ఏమో అవి అన్నీ ఆ పప్పు లేసి తినిపిచ్చినా ఒక టూ డేస్.
ఫయ్
ఉగ్గు ప్రిపేర్ చేసినా ఉగ్గు ప్రిప్ పేర్ చేసి తినిపిస్తే ఏమైందంటే టూ డేస్ మంచిగా తిన్నడు, త్రీ డేస్ నుంచి మోషన్స్ అయినాయి.
పడలేను
ఆ నాకు పడలే ఇగ బంద్ చేసిన బంద్ చేస్ సి ఇగా అన్నమే మెత్తగా కలిపి కొంచెం ఉప్పేసి తినిపిచ్చినా అప్పన్నుంచే.
క్కడ
ఇగ అట్లట్లనే ఇగ కూర అలవాట్ టైంది ఇక పొద్దున కొంచెం అన్నం తినిపిత్తే, మళ్ళా నైట్ కొంచెం
ఇవ్వాళ స్ మా బాబుగూడ డేలీ ఇవ్వాల్ కుంటాడ్ టూ ఇయర్స్ అయినా గానీ వాళ్ళ పాప ఉన్నా గానీ అస్సలు పడుకోవట్లే బ్బా
మనకేమన్న మనకేమన్న వర్ సున్నప్పుడే పడుకోద్
ఆ ఉట్టప్పుడుయితే మంచిగా పండుకుంటరు, చానా రోజులకు అయ్యో వర్క్ వచ్చింది కూసేపట్ల మాట్లాడుకుందాం అన్నాడు అంటే ఏడా ఇంట్లకు బయటికి ఇదే ఒ ఒకటే అల్లేరి అబ్బ బ్బా
హ్మ్ ఇప్పుడే ఇక్కడే అయినా పడుకున్నాడు నీతో నే ఫస్ట్ మాట్లాడినప్పుడు పడుకున్నాడు. పడుకు చేసే ముందు పడుకున్నాడు ఐ పేయినంక లేసిండు గంతే
ఊ హ్మ్ ఇంతక ముందు నేను ఒక ఒక ఆమెకు ఒక ఆమెక్ కాల్ చేసిన నేను ఇంతక ముందు వీళ్ళిద్దరు ఆడుకుంటళ్ళు కదా అని నేను బయటకి పోయొచ్చే వర్ పిండి మొత్తం పారవోషిళ్లు
అయ్యో హా హా హా హ
తప్పు ము లేవు న అంతే
తిండి వాడ వ
మ్ ఇంకెక్కడ మీ బాబు ఇప్పుడే నడుస్టాండేమో పెరుగుతా ఉంటే పెరుగుతా ఉంటే అప్పుడు మొదలైతేది నీకు అమ్మ టార్చర్ అట్టే ఇంట్లో ఎవరన్నా నువ్వు కాకుండా నీతో పాటు ఎవరన్నా ఒకరు ఉంటే ఏమి ఇబ్బంది కాదు
నాతోనే ఎవరుంటారు ఇక మా అత్తము ఉంటది కాని ఇక ఆమె ఎక్కువ ఏమి ఉండలే
మ్ అంటే నువ్వు బయటక వెళ్ళినప్పుడు అటో ఇటో మొత్తం ఇంట్లోనే ఉండవు కదా వాష్రూమ్
ఆ అదే మొత్తం ఇంట్లో ఉండదు అయినా కొంచెం మంచిగా ఇప్పుడు ఇప్పుడు నడిచినా కానీ కొంచెం మంచిగానే అడుకుంటాన్దు ఇంకా అంత ముందుకైతే ఊగు ఇగ నా దగారనే వేటోలకాడి పోక పోయేది నా దగ్గరనే తిందమన్నా ఉందమన్నా ఏదైనా మస్త సిబ్బందిీసి
సరే పండుగ ఉండ కాని ఉట్టిగా ఒక ప్లేట్ ప్రదేశి ఆరునంగ మూతే చాల ఖతంలేతడు
మ్
దిననియడు మస్త్ కష్టమైతద నాకైతే అట్టం ఉంటే ఆమె ఉంటది
ఊహు
ఉ
అది అంటే ఇప్పుడు నువ్వు ఒక్క ని చెప్పినా వై ఇట్లాని అది మా బాబు పిండి పడవోచ్చి నని చెప్ప చెప్పినవా
ఆ
ఒకళ తను ఫోన్ మాట్లాలేని ఎప్పుడు తినవా
ఆ చెప్ప వాళ్ళు ఏమన్నారు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకోండి అని అన్నారు
ఆహా లే ఆహానేను అట్లానే ఆహా ఎట్లానట్లేను నువ్వు వేరే కాళ్ళ మాట్లాడుతన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ తో చెప్పినావు్ కదా ఆ ఫ్యాన్ కింద పిండి పెట్ పటిలు మొత్తం పోయిందని
ఆ చెప్పింది ఆమె నీకు చెప్పిందా
పిల్లప్పుడి
ఆ అయితే మన ముగ్గురు మేము మాట్లాడుకుంటున్నట్టున్నాము గ్రూప్ లో ఒంకొకరు ఉన్నారు ఎవరు ఆమె పేరెంట్స్ ఆమెకు మెసేజ్ చేసి చిలాస్ సార్ ఒక్కరికే ఇట్లా టెన్ ట్వంటీ కాల్స్ చేయొచ్చు అంటే అయిపోవు ఇట్లా నెంబర్స్ అందరి సేవ్ చేసుకొని వాట్సాప్ లో ఇట్లా కాల్ చేసారంటే కొంచెం ఇబ్బంది రలెక్కలు ఉన్నాయి మనకు ఒక్కరికి ఫైవ్ కాల్స్ కంటే ఎక్కువ వయ్యద్ద అని చెప్పిలి కదా మళ్ళా
అదే అదే
ఆ
ఎన్ని చేసినావ ఆమెకు
ఆమె ఎక్కడ ఒకటి నీకు వేసిం అయిపోయినాక ఆమె వసి నామ వేసేటప్పటికి వీళ్ళు పని చేేస్త నే ఉన్నారు నాకు స
అదే ఆమె చెప్తాంది అదే నేను మాట్లాడుకు కుంటా అంట వాళ్ళ కొడుకులు వసినట్ట బిస్కెట్లని పడేసా అని ఎడా అంటే అది విధంగా కూడా నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిందిరా వాళ్ళ బాబు కూడా పిండి మొత్తం పడబోసిందట ఆనందాన్ని ఉ నీకు నువ్వు మెసేజ్ చేసినావు మామకు ఆమె మెసేజ్ చేసినా నీకు
ఆమె ఇట్లనే మెసేజ్ చేసిన తర్వాతనే వాట్సాప్
అదేహ నీకు ఆమె చేసింది ఆమెకు మ చేసినావు
ఎం అంత గుర్తులే కాని మొత్తం మీదనైతే ఒకసారి ఆమె వేసింది తర్వాతకు మళ్ళా రిటర్న్ అయింది చేసిన
అట్లా అన్నట్లే నీవు వాట్సాప్ లా మాట్లాడుకుందాం అని నువ్ మెసజ్ చేసవ అమే మెసజ్ చేసినా
ఆమె మెసేజ్ వసింది ఫస్ట్
ఆహ
ఆ నిన్న సార్ గ్రూప్ క్రియేట్ చేసిండు కదా అందులో అంతమంది ఉన్నారు ఎవరు తోటి మాట్లాడాలి ఎవరితోటి మా మాట్లాడద్దు అదే మా ఫ్రెండ్ కూడా చెప్పింది నేను ఎవరు ఒక్కొక్క ఆమెతో మాట్లాడినా ఆమెకు ఎప్పుిన నీ నెంబర్ తో మాట్లాడమని అని ఆమె పిన్ని
లేదు నాకు చెప్పలే తము ఇంక ఎవల్ తోనో చెప్పినట్టు పోయ్ంది ఆమెకు చాలా మంది తెలుసట్ట ఇద్దరు ముగ్గురు తెలుసట. ఉహూ
కానీ ఇట్ల ఇట్లా వెట్ట ఎవల్ది వాళ్ళక్ సెల్ఫ్ వర్క్ ఇస్తే బెటర్ అస హలో
నిజంగా సెల్ఫ్ వర్కే బెటర్ ఇట్లా కొంచం ఎందుకంటే పిల్లలు ఉంటరు డిస్టబెన్స్ ఉంటది కదా
ఆ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఉ నైట్ అయితే నైట్ అప్పుడు సన్మతి ప్రాజెక్ట్ ఇచ్చిన్నప్పుడైతే నేను ఎక్కువ శాతం నైట్లనే నైట్ అంతా నిద్ర పోకుండా చేసిన
హ్మ్
అప్పుడే బెటర్ ఉన్నది ఇట్ల ఇబ్బందయి
నిజంగా మళ్ళీ నైట్ టైం మాట్లాడుకోలేము. ఇప్పుడుది
నైట్ టైం మాట్లాడుకోలేమ్ డే టైమ్ ల పిల్లలల్లరి.
ఉహూ
ఇంకా నెక్స్ట్ నేను కాల్ చేస్తా నువ్వాన్సర్ చెయ్యి ఇప్పుడైతే వినబడుతాంది
ఆ వినబడుతాంది ఇగో ఇక్కడే కూర్చున్న నీ కోసం
ఆ
ఎమడు సైంద
ఆ